హలో
స్తూదాండి.
ఆ చెప్పండి బాగున్నారా
ఆహ్ బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు.
ఆ బాగున్నామండి. ఏం చేసున్నారు.
ఏం చేయలేదండి. ఇప్పుడే అలా రిలాక్స్ అవుదామని ఒక బర్గర్ తినేస్ నండి నేనైతే ఆహ్ మీరేం చేస్తున్నారండి.
ఏం చేయలేదండి. ఖాళీ
మ్మ్ తెలుసా అండి మీకు గోరింటాకు గురించి తెలుసా
ఆ తెలుసండి అది పెట్టుకుంటే చానా బాగా ఎర్రగా పండుతాది
ఆ ఎర్రగ పండుతాది మన బాడీలో హీట్ని తీసేస్తాది వేడిని తగ్గిస్తాదంటారు హ్మ్ ఆ పెట్టుకుంటే మరి మంచి మొగుడు వస్తాడు ఎర్రగా పండితే అని కూడా అంటారు. మీకు తెలుసా
ఆ తెలుసండి
మ్మ్ ఇంకా ఏంటండి మీకు అలా ఏమైనా తెలుసా
మీరు అలా పెట్టుకున్నారా అండి ఎప్పుడైనా
ఆ నేను పెట్టుకున్నా ఆంటీ నాకెంటో నాకు అది ఎట్లాంటి ఆకు పెట్టుకున్నా కొంచెం మంచిగా రెడ్గానే పండుతుంది
అవునా అండి
ఆ చాలా బాగుంటుందండి. నైట్ టైమ్స్ అంతా అలానే పెట్టుకొని వేటికి కో కుండా
మార్నింగ్ తీసేయాలండి అది నేను పెట్టుకున్నా
రెడ్గా అయిపోయి ఉంటుంది
అవునండి
ఆ మీరు పెట్టుకుంటారా అండి మీకు ఇష్టమా
ఆ ఇష్టం అండి పెట్టుకుంటాం మేమ్ కూడా చాలా సార్లే పెట్టుకున్నాన్ అండి నేను కూడా
ఆ అమ్మాయిలకి ఎవరికైనా గోంటాక్ అం
ఆ అవునండి ఆ
హ్మ్ ఇంకా ఏంటిఏంటి ఎంతైనా అమ్మాయిలు ఉన్నంత కలా ఉండదండి ఎవరికైనా
అవునండి తిన్నారా అండి
ఆ తిన్నామండి ఇంకా ఏంటండి మీకేమైనా ఆ వంటలు తెలుస్తే చెప్పం డి నేన్ నేర్చుకుంటా రేపట్లో ట్రై చేస్తా
ఆ చెప్తా చూడండి ఫస్ట్ ఎగ్ రైస్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీక్ కావల్ కట్ చేసుకోవాలండి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ టమోటాస్ కానీ అవి తీసుకోవాలి ఫస్టు పోపువి చే వేసుకోవాలండి పోపు అవన్ని తీరాబాతకు వేసుకోవాలి
ఆ
వేసుకొని అందులోకి ఆనియన్సు టమోటా పచ్చిమిర్చి కి అన్ని వేయండి ఆ కొన్ని బీన్సు కావాలంటే వేసుకోవచ్చు బీన్స్
ఆ అంటే ఎగ్జైస్ క ఆల్మోస్ట్ ఎవరు వేసుకోరునుకో
ఆ అవునండి
ఏ
అది ఎవరి ఇష్టం వాళ్ళు అంటే ఎవరి తగ్గట్టు వాళ్ళు చేసుకో కుంటారు కదండి
ఆ అవును మంచిగా ఎగ్స్ పగలు కొ ఎక్ ఫ్రై చేసేసి ఆ వాటిలోకి రైస్ వేసేసి
ఆ అవునండి
అదే మనం ఇంట్లో చేసుకుంటేంత ల్ గా ఉంటుంది చూడండి అసలు కడుపులో కూడా గ్యాస్ రావడము అట్లాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రావు
ఆ అవునండి
తెచ్చుకొని తిన్నామ అనుకోండి ఆ రైస్ చాలా చిన్నగా కూడా ఉంటుంది
ఆ అవును
ఉ మరి అదనే కాకకుండా ఎక్కువ మసాలా ఎక్కువ కారం పెట్టేస్తారు
ఆ
ఇంకేంటండి నా ఒక నాక అంత ఏమి రావు కాని వచ్చండి ఏమేమనే చే చేస్తాను మీకు పప్పు చేయడం మొత్తం చాబ్బ మ సైడ్ పప్పు చాలా బాగుంటుంది
ఆ ఉన్న తెలుసండి అంత బాగా రాదు పర్ఫెక్ట్ గాజస్ట్ తెలుసండి పప్పు చేయడం
ఆ అంటే ఫస్ట్ బ్యాల్న్నిీ నీట్ గా కడిగి పెట్టుకొని ఒక తాగినంత బ్యార్లు తీసుకొని వా ఇట్టిలోకి కుక్కర్ ఉంటే కుక్కర్ లోకి కొంచెం చింతపండు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం పచ్చిమిర్చి తర్వాత మనం ఏమైనా ఆకులు పెట్టాలంటేకు కూ అన్ని పెట్టేసి బాగా ఉడుకని ఇచ్చేది ఆ తర్వాత మంచిగా ఆదేవి రామాయణ అంటారు కదా పప్పుని
ఆ ఆ అలా చేయాలి
తరువాత పెడతారు మన సైడ్ పప్పు మన ఆంధ్ర స్టైల్ పప్పే చాలా బాగుంటుంది
ఆ ఆ మీకు ఎబు ఎలా చేయడమో తెలుసా అండి
ఆ తెలుసండిముందండి అన్ని కట్ేసుకొని తిరువాతికేసేసుకొని ఎక్స్ పగలు కొట్టేసుకొని మంచిగా
అలా కాదండి బాయిల్డ్ ఎగ్స్ ఎగ్స్ బాయిల్ చేసి ఎలా చేయాలండి
ఆ అలా కూడా బుచ్చి తెలుసా అండి మీకి
ఆ తెల్సండి
నాకు అలా తెలియదండి నాకు ఇలా అయితే తెలుసు
ఫస్ట్ ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయిదండి అవన్నీ కట్ చేసుకోవాలి
ఆ బయోజిక్స్ అన్ని కట్ చేసుకోవాలి ఆ
ఆ కట్ చేసుకొని మరి తిరువాత పెట్ ఈ బాయిల్డ్ ఎగ్స్ ని దాంట్లో వేసి బాగా ఫ్రై చేసి వాటర్ వేయాలండి మీకు కావాలంటే
అంటే వాటర్ పోస్తే అప్పుడు ఎగ్ అంతా న్చ్ అంటే మసాలా పట్టకొకు కుండా తేలిపోతున్నట్టు అలాఅవ్వదు తా
ఆహా దాంట్లో మసాలాస్ అన్ని వేసుకోవాలండి ఫస్ట్ చికెన్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు అవన్నీ వేసుకోవాలి.
ఆ అన్ని వేసుకున్న తర్వాత
అవి ఎగ్స్ వేసిన తర్వాత కొం కావాలంటే వాటర్ వేసుకోవచ్చు లేకపోతే ఆ గ్రేవీనేే సరిపోతుందండి చాలా బాగుంటుందని టేస్ట్ ట్రై చేయండు.
అవునా నేను ట్రై చేస్తాలేండి ఎగ్ బాయిల్డ్ కాదు బాయిల్డ్ అవునండి బాయిల్డ్ ఎగ్ తింటే ప్రోటీన్ వస్తుందంటారు. ఆ కొందరు కొందరికి ఆ మరి కొందరికి ఉత్తది అంటే ఓన్లీ బల్లిక్ తినాలి అనిపించదండి దాంట్లో ఏమన్నా స్పైసీగా అలా ఉంటే తిన్ టారు అలా ట్రై జెయాలండి ఒకసారి
ఆ
ఆ ఇంకా ఏంటండి అలానే గై కూడా చాలా బాగుంటుందండి.
ఆ ఎగ్ ఫ్రై అవును పచ్చికారంతో వేసావ్ రెండు కారంతో
మీకేమైనా రోటి పచ్చట్లు తెలుసా అండి ఇలా చేసుకోవాలి ఇన్స్టంట్ గా వేడి వేడి అన్నంలోకి తినేవి అవన్నీ చాలా బాగుంటాయి
రోటి పచ్చళ్లంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి
అంటే రోటి పచ్చడి అంటే మనము రోట్లో అన్ని ఫ్రై చేసేసి రోట్లో దంచి నూర పెట్టి దాన్ని తిరువాత పెట్టి తింటాము అదే అండి రోటి పచ్చ
ఆ ఆ
ఉం అది అది మన మనం ఏమంట అంటే మిక్సీలో వాడి అంత చేసుకుంటాము అప్పట్లోయితే మంచిగా రోట్లో వేసి నూరి దాన్ని తరువాత పెట్టి అయినా రోటి పచ్చే టేస్ట్ చాలా వేరు వేడి వేడి అన్నంలోకి తింటే.
ఆఆ ఓకే ఇంకా ఏం వంటల్లోచు అండి మీకు చికెన్ మటన్ రావచ్చు.
అమ్మో చికెన్ మటన్ రాదండి నాకు. నేను అంత ట్రై చేయలేదు ఎప్పుడు
ఆ ఈజీ అండి చికెన్ మటన్ చేయడము చికెన్ చానా ఈజీ.
ఆ ఏంతలేండి చేస్తే అదే వస్తుంది మంచిగా ఆ ఏదైనా కూడా ఫస్ట్ తిరగవాతకు వేసుకుంటావు మగ్గనిస్తా స్తాము తర్వాత మెత్తగా అయ్యే లాగా తర్వాత ఏమైనా మసాలాలు వేసుకుంటాము చేసేసుకుంటాం అంతే
ఆ ఆ
ఆ ఇంక ఏంటి మీకు చెట్లలను పెన్చడము ఏమైనా అట్లంత ఇష్టమ గ్రీనర లాగా అంత సెటప్ చే కోవడము
అవునవును బాగుంటది కేరళ అయితే చాలా గ్రీనరీ ఉంటు
ఆ కేరళ ఐతే అటు అటు ప అటు సైడ్ గ్రీనర ఇటు సైడ్ గ్రీనర మధ్యలో షిప్స్ అంత వాళ్ళ వేలో డన్సింగ్ స్టైల్ అంతా చాలా బాగుంటుంది కేరళ గాని ఊటీ గాని అయితే
అక్కడ ఉన్న వాళ్ళకి ఆరోగ్యాలు చాలా బాగుంటాయి టయి ఎందుకంటే వాతావరణం అంత అంత బాగుంటది
ఆ అంటే పొల్యూషన్ ఎక్కువ ఉండదు పొల్యూషన్ ఉన్నా కూడా అంత గ్రీనరీ లాగా స్వచ్ఛంగా ఉంటుంది అందుకు కు ఇంకా అదనే కాదు కొ అంటే వాళ్ళ డ్రస్సింగ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళ సారీ వైట్ కలరు ఆ వైట్ కలరు డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ ఆ వాళ్ళు వైట్ బొట్టు పెట్టుకొని
ఆ
హమ్
మ్యారేజెస్ కూడా చాలా వెరైటీ గా చేస్తారు సరు
ఆ అంటే మన సైడ్ లాగా కాకు కుండ అలా అంత ఆ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో
అవునవును
చ్చ
ఆ వచ్చండి దోశ వేయడం చాలా ఈజీనే కదా
హ్మ్మ్ అందరికి ఫేవరెట్ అండి
అవును దోస చ ఫవరెట్ండి
ఆ ఇంకా ఏంటిే మీరు చిన్న ఇప్పుడు బాగా ఆడుకునే వాళ్ళ
ఆ బాగా ఆడుకుంటామండి ఆటలు చనా ఉన్నాయి కదా త అక్కడ వెళ్ళ
ఆ చెమ్మచక్క అంట మీరు చెమ్మచక్క కడరా
ఆ ఆడమండి
కురుటి కోరెం చెప్ప ి ఒక గేమ్ ఉంటుంది మనం బాల్ తీసుకొని వెయ్యాలి ఆ గేమ్ ఆడారా మీరు ఎప్పుడనా
ఆడామండి చాలా బాగుంటంది ఉంటదండి
మేము కూడా ఇంట్లో బాగా ఆడేవాళ్ళం అండి క్యారమ్స్ అంట ఫస్ట్ సైకిల్ అండి సంబరాలు ఇస్తేస్తే మనం అంతా సైకిల్ అప్పట్లో మంచిగా ఆ ఫ్రెండ్స్ వేసుకొని ఆ ఆ సైకిల్ చాలా అండి పిల్లలంతా సైకిల్ వేసు కొని ఒక చోటకి వెళ్ళలి ఆ అట్లంతా చాలా బాగుంటుంది
ఆ బాగుంటుందండి ఇంకేంటండి మేము ఫేవరెట్ ఫుడ్ ఏంటి
ఆ నా పే నా ఫేవరెట్ ఫుడ్ నా ఫేవరెట్ ఫుడ్ ఏం లేదండి ఏదో ఒకటి
ఆ
ఆ అంటే ఇప్పుడు ఎప్పుడు ఏదై తినాల అనిపిస్తే అప్పుడు నాకైతే నాకైతే స్వీట్స్ లో పాయసం అంటే అంటే చాలా ఇష్టం
ఆ మీకి హటస్ స్వీట్ ఆడి వితేనేది
మేము స్ీట్ అండి
ఆ స్పీడ్స్ చాలా ఉన్నాయంండి మేము స్వీటే
నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం నేను కూడా అండి నాన్ విత్ ంత తినలేమండి ఏంటో కానీ ఇప్పుడు అందరుూ నాన్ వెజ్ ప పాతతేనేస్త సరువు
అవునండి
ఉమ్ ఏంటి ఈ సమ్మర్ లో బాగా వాటర్ మిలాన్స్ అవేమి
వాటర్ మిలన్స్ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ బాగా తినాలి ఆరో గ్యానికి మంచిది ఇట్లా బర్గర్స్ పిజాస్ అవంత తినకోకుండ
అస్సలు తినో గుర్దండి అవన్నీ
ఆ అంతే మనుషులు లావయిపోతారు అం తే హళ్తే ఏం మంచిగుండదు
ఊమ్ అదే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినండి
ఆ బాగుంటది
ఊమ్ ఎంత బాగుంటుంది హెల్త్ కి
ఆ అవును
ఉమ్ మళ్ళీ జ్యూసెస్ కూడా అండి ఈ సమ్మర్ లో అయితే జ్యూసెస్ బాగా తాగాలి అంటే ఫ్రెష్ జ్యూసెస్ అండి అవి కూడా మళ్ళీ కోక్క కోలా అంట పి పప్స అంటా తిక్క తిక్క్క జ్యూస్లన్నీ తాకూడదు మంచిగా ఫ్రెష్ చూసె వా వాటర్ మిలాను మస్క్ మిలాను కోకోనట్ వాటరు
ఆ సరే అండి బాయ్
సరే అండి బాయ్ అండి
ఉమ్